నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు వంట చేసేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నా నువ్వేం చేస్తున్నావు
అవునా నేను ఇప్పుడే తిని ఇంగా ప్లేట్ తీసు కొనింది సింక్లో పెడుతున్నా ఏం వంట చేశావు
నేనా అన్నం చారు చేశాను
ఆహా నువ్వు ఇంకా తినలేదా లేట్
ఉమ్ జస్ లేదింకా తినాలి
ఉమ్మ్
ఇంకా మొహరం ఫెస్టివల్ దగ్గర పడుతుంది కదా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా
మోహరమా అవును మొహరం ఫెస్టివల్ కదా అవును మా ఇంట్లో అందరూ మొహరం కోసం ప్రిపేర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు
చిన్నప్పటి నుండి మొహరం గురించి వింటున్నా కానీ కంప్లీట్ మీనింగ్ నాకు తెలియదు
అ అవునా ఏమి ఇంకా తెలుసుకోకుండా అంత పెద్దగా అయినావు ఇంకా మొహరం అంటే ఇంగ న్యూ ఇయర్ అనమాట ముస్లిమ్స్కి అది చాలా ఇంపార్టెంట్ మంత్గ కన్సిడర్ చేస్తారు వాళ్ళు
అదంతా తెలుసులే నాకు కూడా అండ్ హిస్టరీ కూడా తెలుసు కానీ ఇంకా కం ప్లీట్ డీప్ గా అంత వెళ్ళలేదు నేను
ఆ అంటే నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాలే అంటే వాళ్ళు యూట్యూబ్ లో చెప్ ప్తాంటే అక్కడ స్టోరీ విని తెలుసుకున్న
ఉ అవును
అ ఇంకా
ఈ మంత్ చాలా స్పెషల్ కదా
ని ఇమాం హుస్సేన్ అని ఒకరు ఉంటారంట అంటే అంటే ముందున్నారంట వాళ్ళు సాక్రిఫైస్ కి గుర్తించుకుంటారన్నమాట
ఇంకా వాళ్ళ కరేజ్ జస్టిస్ అండ్ వాళ్ళు చెప్పే ట్రూత్ కోసం నిలబడ్డారని చెప్ తారు
అవును ఇంకా చాలా మంది ఇంకా బ్లాక్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటారంటా
అవును అది రెస్పెక్ట్ అండ్ రిమెంబరెన్స్ ని చూపించే ఒక ట్రెడిషన్ అని కూడా విన్నా
ఉమ్ ఇంగ మహరం టైంలో అయితే ఇంకా ప్రొసెషన్స్ కూడా ఉంటాయి కదా
అవును చాలా ప్లేసెస్ లో పీస్ఫుల్ ప్రొసెషన్స్ ఆర్గనైజ్ చేస్తా ఉంటారు
ఉమ్ ఇంకా నువ్విన్నావా నెల్లూరులోనో ఎక్కడో రొట్టెల పడుగ అంటారంటే ఏందో రొట్టెలు తీసుకుంటే పట్టుకుంటే ఇంకా ఖచ్చితంగా జరుగుతుందంట అది
అవును ప్రతి ఇయర్ చేస్తారు కదా ఇంకా మొహరం టైమ్ లో న్యూస్ లో వస్తు న్నాయి వీడియోస్ వైరల్ అవుతాయి అక్కడ ఎవో రొట్టెలు వే తే నీళ్ళల్లో అక్కడ వాళ్ళు కోరుకున్న విషెస్ సన్నీ అయిపోతాయని విన్నాను నేను కూడా
రొట్టెలు ఏం నీళ్ళలో వేయరంట అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఆరోగ్య రొ అంట ఇల్లు కట్టేది రోట్టయా ఇంకా పెళ్ళి రొట్టా ఇంకా జాబ్స్ రొట్టా అట్లా ఉంటాయి అంటా
ఓ అవునా ఏమో నాకే అంత ఢీప్గా తెలియలే దాని గురించి
ఉమ్ నేను ఇప్పుడు రీసెంట్ గానే రీల్స్ లో చూస్తున్నా ఏమంటే ఇప్పుడు కునింటరనుకో అది వన్ ఇయర్ లోపే అయిపోతుందంట జరిగిపోతుందంట ఇప్పుడు అరొట్టె తర్వాత ఇంకా అ రొట్టె ఈడొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా ఎ ఎక్కువ చేసుకొని వచ్చి ఒక టెన్ టు ట్వంటీ రొట్టలు చేసుకొని ఎక్స్చేంజ్ చేస్తారు అనమాట టా
ఉమ్ ఇం కా నేను హైదరాబాద్లో మొహరం సెలబ్రేషన్స్ చాలా ఫేమస్ అని కూడా విన్నాను
ఉమ్ నిజమే చాలా మంది డిఫరెంట్ ఏరియాస్ నుండి పాటి పార్టిసిపేట్ చేస్తారు అక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు
ఇంక మొహరం టెన్త్ డే ని అశురా అని అంటారు కదా
ఉ అవును నిజమే అంగా ఆ రోజు ఏం చేస్తారు ఏమన్నా తెలుసుకున్నావా అష్యూరా తెలుస్క్ న్నావా ఆ రోజు ఏం చేశారో తెలుసుకున్నావా
అవును చాలా మంది ప్రేయర్స్ చేస్తారు చారిటీ చేస్తారు అనే హమామ్ హుస్సైన్ సా ప్రిపేస్ని గుర్తు చేసుకుంటారు ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ కూడా ఉంటారు చాలా మంది.
ఉ అవును రీసెంట్గా వున్నినారు చాలా మంది నేను చూసా లాస్ట్ వీకో ఏమో.
ఉమ్ ఇంకా ఛారిటీ చేయడం కూడా ఇంపార్టెంటే కదా.
అవును ఫస్ట్ మనం పేద పీపుల్స్ ఉంటారు కదా పేదవాళ్ళు వాళ్ళకి ఫుడ్ వాట్ టరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మనకి ఎంతుందో అంతలో చేయాలా మనం కూడా.
అవును అది చాలా మంచి హ్యాబిట్
ఉ ఇంకా మనం ఇతరులకి హెల్ప్ చేస్తే ఒక మంచి మెసేజ్ వస్ స్తుంది కదా అది ఈ ముొహరంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసేది అనేది చాలా ఇంపార్టెంట్.
అవును నేను కొన్ని ప్లేసెస్లో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ స్టాల్స్ చూశాను.
ఉ ఉ అవును ఇంకా సమ్మర్ టైమ్లో అయితే చాలా మందికి ఇంకా ఏందది మజ్జిగ అంట వాటర్ అంట కూల్ వాటర్ ఇవన్నీ పెట్టింటారు సమ్మర్లో యెస్ స్పెషల్లీ ట్రావెలర్స్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు చానా మంది.
అవును ఇంకా మొహరంలో కొంతమంది వాలంటరీగా ఫాస్ చేస్త్ తారు కానీ అందరు కంపల్సరీగా చెయ్యరు
ఉ అవును చిన్నప్పుడు ఇంగా నేను మొహరం ప్రొసెషన్ చూడట్ టానికి వెళ్ళానా అనమాట అక్కడ
ఎలా అనిపించింది
అంటే చాలా డిసిప్లైన్గా ఆర్గనైజ్ చేశారు అందరూ రెస్పెక్టు పర్టీపెస్ పార్టిసిపేట్ చేస్తారా అనమాట
అవును పీస్ఫుల్గా చాలా ఇంపార్టెంట్ అక్కడ
ఉ అవును కానీ ఈ పండగని ఎట్లేట్లో చేసి పెట్టేసినారు కదా పీర్లని ఏందో యెత్తుతారు డ్యాన్సులు చేస్తారు ఏమేమో అయిపోయింది ఈ పండుగ పాపం.
అవును అవంతా తప్పు పనులు చేస్తన్నారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మన ఆ తను ఆ హిమామ్ హుసేన్ గారు తన సాక్రిఫైస్ ఇ చ్చారు కావట్టి వాళ్ళకి మేము గుర్తు చే గుర్తుంచుకొని వాళ్ళ సాక్రిఫైస్ని రిమెంబరెన్స్ చేస్తా ఉండలా కానీ వీళ్ళేమో ఇలా డడాన్సెస్ చేస్తూ. ఏమేమో చేసేస్తున్నారు ఈ పండగని
అవును ఇంగా అగ్గి మీద నడచడం అంటా అసలు నేను మొన్న రీల్ చూసా అగ్గిలో నడుస్తా నడుస్తా అగ్గిలోనే పడిపోయి అక్కడే కాలిప్ పోయి బూడిద అయిపోయినాడు తెలుసా ఒక పిల్లడు అయితే పిల్ల్లోడు యంగ్ స్టార్స్ సో నాకు అంతగా ఐడియా లేదు.
చూడు అవసరమా ఇదంతా ఇంకా ఈ ఫెస్టివల్ని చి ఈ ఫెస్టివల్ మేము పీస్ఫుల్గా చి చేయాలా అబ్జర్వ్ చేయాలా పీస్ఫుల్ నెసు ఈ థింగ్స్ అన్ని తెలుసుకోవల్ల ట్రూత్ కోసం నిలబడాలి అని చెప్పి తెల్స్ కోవాలా పేషెన్సి ఉండాలి అన్ తెలుసుకోవాలా అండ్ హెల్పింగ్ నేచర్ అయితే ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి.
ఉ అవును ఈ ఈ ఫెస్టివల్ మోటో అయితే ఒకటి ఉంది కానీ వీళ్ళు చేస్తాండేది వేరేది ఏందేందో చేసి పెట్టేసినారు
అవును ఎగ్జాక్ట్లీ మొహరం మెసేజ్ రిలీజియన్ కాదు హ్యూమానిటీ గురించి కూడా చెప్తుంది
ఉమ్మ్ మ్మ్ అవును మా ఫ్రెండ్ అయితే ప్రతి ఏడు చారిటీ చేస్తుంది తెలుసా బా కి అంటే ఆ సేవ్ చేసుకొని పెట్టుకొనింటుంది మనీ దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ అంత చారిటీ‌కే పెట్టేస్తుంది ట్వంటీ పర్సెంట్ తన ఓన్ యూజెస్కి యూజ్ చేసుకుంటుంది
చాలా మంచి పని స్మాల్ హెల్ప్ అయినా ఒక పర్సన్ లైఫ్‌లో డిఫరెన్స్ క్రియేట్ చేయ చేస్తుంది కదా
ఉమ్మ్ అవును ఇంగా మొహరం టైంలో ఇంగ ఫెస్టివల్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ప్రేయర్ చేస్తారు కదా
అవును ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి రిమెంబర్ చేస్తారు అండ్ ప్రేయర్స్ కూడా చేక్‌‌స్తారు
ఉమ్మ్ అవును కరెక్టే ఇంగ నీకి కొన్ని ఒక టూ త్రీ డేస్‌లో సర్ప్రైజ్ కూడా వస్తుంది మొహరంది
నాకా
ఉమ్మ్ నీకే తెలుస్తుందిలే పంపిస్తాలే
అవునా సరే వెయిట్ చేస్తుంటా ఇంకా ఈ ఫెస్టివల్ని రెస్పెక్ట్ అండ్ యూనిటీ అనే మెయిన్ మెసేజ్ కదా
ఉమ్మ్ మ్మ్ అవును నిజమే ఇంగ మనం ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాలి కదా
ఫెస్టివల్స్ మన అందరినీ కలిపేస్తాయి కదా
ఇ అవును నిజమే ఇంగా డిఫరెంట్ కల్చర్స్ గురించి తెలుసుకోవడానికి కూడా చానా హె ల్ప్ అవుతాయి ఫెస్టివల్స్
నేనైతే ఈసారి మొహరం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నా
అయితే గూగుల్ చేసి కనుక్కో లేకుంటే చాట్ జిపిటిలో చూడు ఇంకా యూ ట్యూబ్లో చానా వీడియోస్ కూడా ఉంటాయి తెలుసుకో నీ ఫ్రెండ్స్‌ని అడుగు ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు బాగా చెప్తారు
అవును చాలా మంచి ఐడియా ఇచ్చావు హిస్టరీ తెలుసుకుంటే ఫే స్టివల్ ఇంపార్టెన్స్ ఇంకా బాగా అర్థం అవుతుంది
ఉమ్మ్ అవును నిజమే ఇంగ సొసైటీలో పీస్ మెయింటెన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే కదా
ఎగ్జాక్ట్లీ ప్రేమ కైండ్నేస్ రెస్పెక్ట్ ఉంటే సొసైటీ బెటర్‌గా ఉంటుంది
ఉమ్మ్ అవునా అసలు చానా అసలు ఈ ముహరం‌కి అయితే చానా మంచి మె సేజ్ ఉంది కదా చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నా నేనైతే ఈరోజు
అవును మంచి వాల్యూస్ నేర్చుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అది ఎస్పెషల్లీ ఇలాంటి ఫెస్టివల్స్ నుంచి మంచి మంచి మెసేజ్ వస్తుంది
అవును నెక్స్ట్ టైమ్ మొహరం వచ్చినప్పుడు ఆ వ్యాల్యూస్‌ని గుర్తు పెట్టుకని ఇంగా నువ్వు చెప్పిందంతా గు ర్తు తెచ్చుకొని చూస్తా ఇంగా మంచిగా
సేమ్ హ్యుమానిటీ కైండ్నెస్ అండ్ యూనిటీ ఎప్పుడు మన లైఫ్ లోనే ఉండాలి ఖచ్చితంగా
సరేలే ఇప్పుడు పోయి తిను పో టైం అయితుంది కదా
ఆ సరే అయితే బాయ్
బాయ్